హలో హలో ఏం చేస్తున్నారండి. ఏం చేస్తున్నారు.
ఏం చేయలేదండి రీల్స్ చూస్తున్నాం మీరు
ఉకాయ ఉంటే ఆ గింజల్ని క్లీన్ చేస్తాన్నానండి.
ఆ ఎందుకు పులుసు చేసుకోడానిక
మోరే పొంగల్ వారం క కదా ఏమన్నా నాన్ వెజ్ చేసు కుందము దాంట్లో ఇది వేస్తే ఇది కూడా నాన్ వేజ్ టైప్ లో ఉంటుంది అందుకు క్లీన్ చేస్త స్తాండ మీరు
ఓకే ఓకే అండి. నాయిస్ వస్తాంది మీ పక్కన
అవును నా ఇప్పుడు అంటే బ్యాక్గరౌండ్ వాయిస్ వినిపిస్థాందా ఆ ఆ మీరేం చేస్తున్నారు. ఏమైనా రెసిపీ ఉంటే చెప్పండి పనసకాయతో
అయ్యో నాకు వంట రాదండి.
అయ్యో వంటరాద
మూవీస్
నేను అయ వంట అడ అయ్యో వంట అడగలేదండి పనస
కాని కాదు నాకు వంట రాదు రిస్క్ మీక్ తెలిదండి.
అవునా అంటే మీరు అయ్యో వంట అంటే అదేమో కొత్త వంటే మనుకు కున్నానండి.
లేదు లేదు లేండి.
ఉన్నా అదే చూద్దాము ఒకసారి అని చానా బోరు కొడుతున్నా కదా దండి సినిమాలకి ఏం పోలా ఇప్పు ఇప్పుడు మీరు కొత్త ఆ సినిమాకి ఏం సినిమా బాగుంటుంది చెప్పండి చూస్తాను.
నేనైతే దయ్యాల్ సినిమాల్ ఎక్కు
అవునా హర్రర్ మూవీస్ నాకు ఇష్టము అంటే నైట్ లో చూడాలని ఇష్ ఇష్టము కానీ బయప్
అవును కానీ భయం వస్తది పక్కన ఎవరైనా ఉండాలి చాలా మంది ఉండాలి ఒకరే ఉన్నా కష్టం
ఒకరుంటే కూడా అయిపోయా
ఆ ఎందుకంటే ఒకరి నిద్ర పోస్తారు అది చాలా మంది ఉన్నాం అనుకోమనోళ్ళందరూ కలిసి చూస్తాము అందరికి భయం ఉంటుంది అందరు నిద్రపోము అది భలే ఉంటుంది. సరదాగా
అంటే ఏం సినిమా చూసినారు.
దేయ్యం సినిమా ద మమ్మీ అనే సినిమా చూస్నా అండి. ఆ సినిమా బాలేదు గాని రీసెంట్ గా చూసినం మమ్మీ దెయ్యం పేరు మమ్మీ ఇంగ్లీష్ లో మమ్మీ అంటే దెయ్యం. అవునండి కానీ అందరు ఇక్కడ మమ్మీ మా అమ్మనే మమ్మీ
అవును అందరు మేము అమ్మ అనే పిలుస్తామండి.
ఆ అన్ టెమ్ కొంతమంది యూస్ చేస్తారు కదా మమ్మీ ఆ అది బలే భయంకరమైన సినిమా అండి అది
అవునా ఓస్ స్టోరీ చెప్తారా మీరు చెప్తుంటేనే థ్రిల్లింగా ఉందండి.
అవునా నాకైతే బలే చిరాకేసింది కొన్నిసార్లు సీన్ లో భయం మాత్రం భయంకరంగా ఉన్నింది.
ఆ
థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగున్నింది గానీ కొన్ని సీన్లు ఎందుకురా తీ తీస్తారు అనిపిచ్చింది.
అవునా అంటే ఎలా ఉంటుంది. టుంది అది
స్టార్టింగే ఒక ఫ్యామిలీ చూపిస్తారు. బాగుంటుంది మమ్మీ డాడీ ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు బాన్ పిల్లలు నలుగురు మొత్తము అంతా బాగా జరిగే కొద్దీ ఒక పిల్లి ఆ ఒక పిచ్చుక అనేది చచ్చిపోయి ఉంటుందనమాట ఇంటికి పోగానే వీళ్ళు భయపడిపోతారు ఆ ఆ పాప ఏడుస్తుంది పాపం పిచ్చుకలేదని మళ్ళీ వాళ్ళ మమ్మీకి వాళ్ళు చేసినట్టున్నారు. అని ఒక భయంకరమైన సిగ్నల్ ఇస్తుంది.
ఆ
స్ట్ కి వాళ్ళు సరే వాళ్ళు వచ్చు వచ్చినారో ఏమో అని ఎక్కడో గుహలోకి వెళ్తారు. ఆబ్ గుహ చాలా భయంకరంగా ఉంట ఉంటుంది ఇంటిలోనే
ఓ యమ్మో ఆ అంటే కింద ఆ కింద గృహలాగా ఉంటుంది అది మన అంటే ఇప్పుడు మనము కార్ పార్కింగ్ చేసుకుంటం వాళ్ళు వచ్చి అదే ఒక హౌస్ లాగా పెట్ టుంటారు కదా సేఫ్టీకి
హౌస్ లాగా అండర్ గ్రౌండ్ ని ఒక స్టోర్ రూమ్ లాగో లేదా ఒక ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం కోసం పెడుతు సరే
ఆ
అక్కడికి వెళ్ళతుంది చాలా భయంక భయాంకరంగ ఉంటుంది అది ఈ మమ్మీ డాడి ఇద్దరు ఎల్ తారు ఎల్ళ్లగానే ఒక పెద్ద పెట్టి ఉంటుంది ఆ పెట్టే తెరుస్తా ఉండే మూమెంట్ లో చాలా కష్టపడి తెరుస్తారు చూస్తే ద ఒక శవం బాగా చుట్టి గుడ్డతో చుట్టూ ఉంటుంది భయంకరంగా ఉంటుంది అది కదల్లేదనేసి ఇంకా కదల్లేదని చెప్పి పెట్టే మళ్ళీ క్లోజ్ చేసే మూమెంట్ లో వాళ్ళ ఆయన ఒక స్టాండ్ నుంచి అట్టే సరక్కనే ఒక పెద్ద కత్తి వాళ్ళని వాళ్ళ ఆయన కడుపులోకి ఎక్కి పైకి ఎగిరిపోతాడు.
చనిపోతాడా
చనిపోతాడు. ఇంకా ఆ దయ్యం వచ్చే వందని తెలిసి కట్ చేస్తే ఇంకో సీన్ ఇంకో ఫ్యామిలీ చూపిస్తారు
అదేందండి అప్పుడు కన్ఫ్యూజన్ అయిపో పోతుంది కదా
ఆ కట్ అదే కదా థ్రిల్లర్ మూవీసు
ఆ
ఇదిైపు కట్ చేస్తే ఇంకో ఫ్యామిలీ మెంబరు వాళ్ళు న్యూస్ రిపోర్టర్ వాళ్ళ నాన్న ఒక అమ్మాయి ఒక వాళ్ళ అన్న అబ్బాయి వాళ్ళ అమ్మ కడుపుతో ఉంటుంది. వాళ్ళమ్మ డాక్ట ట్రూ ఇట్ల వాళ్ళా వాళ్ళ వాళ్ళ ఆయన రిపోర్టరు కానీ ఆయనకి లీవ్స్ ఉంటాయి కదా వాళ్ళ మమ్మీ డాక్టర్ కాబట్టి ప్రెగ్నెంట్ అదిగాక ఆమె డ్యూటీకి వెళ్ళిపోతుంది పిల్లకాయని చూసుకోమని వెళ్తుంది పిల్లకాయని చూసుకోమని వెళ్తుంది ఇలా టైం లో ఆ టైంలో దయ్యము అంటే చిన్న పాప ఉంది కదా ఆ చిన్న పాపకి ఈమె సవాల్ పెట్టి తెరుస్తుంది.
ఆ ఈమె కూడాపోయిందా మళ్ళ అండర్ గ్రౌండ్కి
ఆ అండర్ గ్రౌండ్ నుంచి ఆమె బతికే ఉంటు టుంది. అది మళ్ళీ నెస్ట్ సీన్ లో అర్ అర్థమైంది బతుకుందని ఆమె ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ పిల్ల బయట ఆడుకుంటా ఉంటుంది ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఆపిల్ ఇస్తుంది వాళ్ళ నాన్న అప్పుడే ఆ పిల్లల వాళ్ళ రూముల్లో పెద్ద చాక్లెట్స్ చూస్తాడు చాక్లెట్స్ చూసి చాక్లెట్స్ చూసి ఏ ఈ అమ్మాయికి ఎన్ని చాక్లేట్స్ ఎక్కడ నుంచి వచ్ మయా అని చెప్పి ఆ బోరుగా ఉందా